హలో బాగున్నార అండి
బాగున్నాామండి మీరు బాగున్నారా
మ్మ్ బాగున్నాండి ఏం చేస్తున్నారు
ఏం లేదు ఆఫీస్ నుంచి వచ్చి ఫెస్టివల్ కదా ఇల్లంతా క్లీన్ చేసి పని ఉంటే కొంచెం కంప్లీట్ చేసుకొని తినేసి ఇప్పుడే అలా ఫ్రీగా ఉన్నాం
ఓ అవును కదా ఉగాది కదా
అవును
మ్మ్ ఉగాది ఏ రోజు పడుతుంది
ఈ ఈ సంవత్సరం అయితే గురువారం వచ్చింది ఈ మార్చి పందోమ్మిదో తారీఖున
మీరు ఉగాది రోజు ఏమేమ్ చేస్తారు
ఇంట్లో ఇంకా పూజకి పెట్టడానికి ఏమైనా స్వీట్ చేస్తాము అలాగే పప్పన్నం రసం వొడియాలు ప్ వాడలు
మ్మ్
స్వీట్ లో వచ్చేసి గుడాలు కానీ వొలిగలు కానీ చేస్తాము
మ్మ్
మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటర ఈ ఫెస్టివల్
అవునవును మేము కూడా చేసుకుంటాం మేము కూడా అంతే అంటే మేము కూడా ఇల్లంతా వాష్ చేసుకుని ఆ పండగ రోజు స్వీట్ అన్నీ గుడిలకూ వెళ్ళి పూజ చేసుకొని వస్తాం
అవున మీరు కూడ ఇళ్లంతా టోటల్ మొత్తం క్లీన్ చేస్తారా లేదా నార్మల్గా క్లీన్ చేసుకుంటారా
లేదు వాటర్ వాష చేస్త
ఆ టోటల్ మొత్తం ఇల్లంత క్లీన్ చేస్తాం ఆల్మోస్ట్ అందరు ఈ ఫెస్టివల్ కి మొత్తం ఇల్లునీ క్లీన్ చేసుకుంటారు
ఓకే ఓకే అవును నిజమే అయితే
మ్మ్ హ్మ్
మీరు ఫెస్టివల్ తర్వాత ఏదైనా టెంపుల్కి వెళ్తార
ప్లాన్ చేస్తున్నాము సమ్మురు ఏదైన ఒక టూ డేస్ అలా హాలిడే దొరికితే తిరుపతికి వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము
మ్మ్ తిరుపతి నిజంగానె చాలా బాగుంటుంది
ఆ చాన ప్లేస్ చూడడానికి చాలా బాగుంటది అక్కడ డెవోషన్ కూడా ఎక్కువ ఉంటది
మ్మ్ నిజమే
మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేశార ప్లేస్
మ్మ్ అక్కడ వచ్చేసి సి మాములుగ మాకు ఈ ప పండుగ అయిన తర్వాత మా ఇ టీ లో ఉన్న వాళ్ళు వెళ్లి వస్త వస్తారన్నమాట
అవున ఆ
సంవత్సరానికి ఒకసారి తిరుపతికి సో అలా నేను కొన్ని సంవత్సరాల కిందట వెళ్ళి వచ్చాను
అవునా నేను కూడా ఒక ఐదు నెలలు ఆరు నెలల క్రితం మా ఫ్యామిలీతోనే వెళ్ళి వచ్చాను మరి ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాము మరేమవుతుందొ చూడల్ల
ఓకే మంచిదె వెళ్ళి రండి బాగుంటుంది ఇప్పుడు
ఇప్పుడు ఓన్లీ ఆ దర్శనం చేసుకొని వచ్చేసినావా ఇంకా అక్కడ పైన ఉన్న కొన్ని ప్లేసెస్ ఏమైనా చూసేసి వచ్చినావా నువ్వు
నేను చాలా చిన్నప్పుడు వెళ్ళాను కాబట్టి నాకు అంతగా ఏమి తెలిదు గుడికి కింద కాణిపాకం అలా ఏదో ఒక దేవుడు ఉంటారు కదా అక్కడ వెళ్ళి అక్కడ నుంచి అక్కడ దర్శ అయినా తర్వాత. పైకి కొండ మీదకి వెళ్ళి వచ్చాము అన్నమాట
అవునా
మ్మ్
నేను ఒక్కసారి ఫ్యామిలీ కజిన్స్ తో వెళ్ళినప్పుడు ఆ అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి పైన కొండ పైన ఒక సెవెన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఫైవ్ సిక్స్. సో విజిట్ చేసేసి వచ్చినాను అవి. కంపల్సరీ నెక్స్ట్ టైమ్ నువ్వు వెళ్ళినప్పుడు విజిట్ చెయ్య్ చాలా బాగుంటాది చూడానికి.
ఖచ్చితంగా చేస్తాను వార్ది.
హ్మ్.
ఖచ్చితంగా చేస్థానండి.
ఒక్క ప్లేస్ మాత్రం విజిట్ చేయలేదు నాకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఆ ప్లేస్ విజిట్ చేయాలని ఉంది జపాలి అని చెప్పి. ఆంజనేయస్వామి టెంపుల్. పుల్ ఉంటాది అక్కడ. చాలా బ్యూటిఫుల్ ప్లేసు. అక్కడికి ఎవరైనా. సెలబ్రిటీస్ వెళ్ళినా కూడా మస్టడ్ షట్ దాన్ని విజిట్ చేసే వస్తారు.
హో కే.
జపాలి అని చెప్పి.
అయితే ఈ సారి వెళ్లా. కుంటున్నారు కదా అలానే వెళ్లేేసి దాన్ని కూడా చూసుచ్చేయండి బాగుంటది.
అవును నువ్వు వెళ్ళినప్పుడు కూడా విజిట్ చెయ్య్ చాలా బాగుంటాది.
ఖచ్చితంగా ఖచ్చితంగా మనము అందరము ఒకసారి కలిసి వెళ్దాము.
అవును.
మనం తిరుపతికి కింద మామూలుగా వెళ్ళే విధంగా కాకుండా ఇంకా మిగతా ప్లేసెస్ అన్ని చూసి వచ్చా. వచ్చేలాగా అక్కడే ఒక రెండు రోజులుండి ఏదైనా సేవ చేసేలాగా. అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్ ఏ ప్రదేశాలు చూసేలాగా మనం ప్లాన్ చేసుకొని వెళ్దాం.
ఒకసారి మన ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి ప్లాన్ చేసుకొని అన్ని ఒకసారి వెళ్లేేసి వద్దాం.
ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్ళేసి వద్దాం.
కంపల్సరీ మనం మన ఫ్రెండ్స్ తో తిరుపతి వెళ్ళినప్పు ప్పుడు ఆ అలిపిరి మార్గంలోనే వెళ్ళాద్దాం ఎందుకంటే చాలా బాగుంటాది అది ఆ స్టెప్స్ ఎక్కినప్పుడు కూడా చూడడానికి అడవి మొత్తం చాలా బాగుంటాది అలి పిరి స్టెప్స్.
అవునవును నేను చిన్నప్పుడు వెళ్ళా అప్పుడు నాకు గుర్తుంది. ఆ మామిడికాయలు ఆ అలాగా అన్ని. చాలా ఫలాలు ఉంటాయి పోయే దారిలో. అంతేకాక ఆ పక్క. క పక్క ఫ్రెండ్స్ చేసి ఉంటారు. అంతే. ఇంకా మరి జింకలు కూడా ఉంటాయి
అవును అలిపిరి మార్గం నుంచి వెళ్తే ఇవన్నీ చూడొచ్చు అదే శ్రీవారి మార్గం నుంచి వెళ్ళినాం అంటే ఏం ఉండదు ఓన్లీ ఆ ఎక్కడానికి మెటుకులు ఒకటే ఉంటాయి అవి కూడా చాలా స్ట్రైట్గా ఉంటాయి ఎక్కాలంటే కొంచెం చెం ఇబ్బందిగా అనిపిస్తుంది కాకపోతే దాని నుంచి వెళ్ళనాము అంటే చాలా ఫాస్ట్గా ఎక్కేయెచ్చు
హు అర్థమైంది
ఉ అలిపిరి నుంచి వెళ్ళామంటే ఒక రెండు మూడు కిలోమీటర్లు నడవడానికి దారి వస్తది స్టెప్స్ ఉండదు కొంచెం టైం తీసుకుంటది ఒక నాలుగు గంటలు ఐదు గంటలయినా పడుతుంది అలిపిరి మార్గం నుంచి వెళితే పైకి ఎక్కడానికి
మ్ హు
ఉ
దర్శనానికి ఎంత టైం పడుతుంది
నార్మల్గా ఇప్పుడు అక్కడ తిరుపతిలో వచ్చేసి అ ఉ ఎ త్రీ మంత్ లేదా మూడు నెలలకి ఒకసారి అట్లా అక్కడక చేంజ్ చేస్తా ఉంటారు రూల్స్ అనమాట ఇంతకు ముందు మేము వెళ్ళినప్పుడుయితే టోకన్స్ ఇచ్చ ఇచ్చేవాళ్ళు కిందనే తిరుపతిలోనే ఇచ్చేవాళ్ళు ఆ కొన్ని ఆ శ్రీనివాసం నివాసము భూదేవి కాంప్లెక్స్ అని ఇలా ఉన్నాయి అక్కడ ఇచ్చేవాళ్ళు టోకన్స్ అవి తీసుకొని వెళ్ళామంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ లో దర్శనం అయిపోయేది
ఓకే ఓకే
ఉ లేదంటే మనం ముందుని అలా కూడా ఉంటది ముందునే మనం ఆన్లైన్ లో టికెట్స్ వదులుతారు ఒక త్రీ మంత్స్ బిఫోర్ త్రీ మంత్స్ ముందే టోకన్స్ వదులుతారు అప్పుడు ఇమీడియట్ గా మనము బుక్ చేసుకున్నామంటే టోకన్స్ తో ఈజీగా అయిపోతది వన్ అవర్ లోపే అయిపోతది దర్శనం
ఉ అర్థమయింది అలాగే దర్శనం అయిన తర్వాత మనం వచ్చేసి ఎలా అయినా రావచ్చు కదా కిందకి
ఆ ఎలైనా రావచ్చు స్టెప్ ఇ మన ఇష్టం అది మన చాయిస్ మనకి స్టెప్స్ నుంచే దిగి రావాల అనుకుంటే అలానే దిగి రావచ్చు లేదంటే వె కల్సు ఉంటాయి వాటిలో అయినా రావచ్చు కిందకి
ఉ నేను చిన్నపడు ఉ స్టెప్స్ మీద కాకుండా బస్ లో వచ్చినట్టు గుర్తు
తిరుపతి ప్రసాదం అంట నా లడ్డూని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు నీకు కూడా ఇష్టమేన తిరుపతి లడ్డు అంటే
చాలా చాలా ఇష్టం మా ఇంటి బంధువులు ఎవరైనా వెళ్లి వస్తే ఖచ్చితంగా నా కోసం తీసుకుని వస్తారు
అవును చాలా బాగుంటది అది టేస్ట్ బాగుంటది మరి మరీ తినాల అనిపిస్తది
నిజమే
ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ అది ప్రసాదము ఆ స్మెల్ వస్తా ఉంటది ఆ స్మెల్ అసలు పీర్చుకోవడానికి చాలా బాగుంటది
ఉ నిజమే భారతి అది కాక నెయ్యితో మంచిగా చేస్తారు
ఫస్ట్ దర్శనం అయిపోతానే బయటికి వస్తానే ప్రసా ప్రసాదం తీసుకుంటాం ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ ప్రసాదం తినే వరకు మనం షాపింగ్ కూడా ఎక్కడికి వెళ్ళాం
ఉ నిజమే నిజమే అంతేకాక అక్కడ భోజనాలు కూడా పెడతారు అది ఎప్పుడైనా మీరు వెళ్ళి తిన్నారా
ఆ తిన్నాను చాలా బాగుంటుంది ఆ భోజనం అండి
ఓకే ఓకే
చాలా బాగుంటది అక్కడ
నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇవన్నీ చేసినట్టు ఇంకా గుర్తున్నాయి
ఒక కొంచెం స్పీడ్ పెడతారు ఏదైనా తర్వాత సాంబార్ అన్నం చాలా బాగుంటది ఫుడ్డు తినడానికి కూడా చాలా టేస్ట్ కూడా ఉంటది
అవును ఆ హాల్లో అయితే పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయి ఎప్పుడైనా గమనించారా మీరు
అవునవును ఎందుకంటే జనాలు కూడా ఎక్కువే ఉంటారు కదా ఆ మాత్రం లేకపోతే అక్కడ రష్కి సరిపోదని చెప్పి ఆ మాత్ర లో పెట్నార అన్ని
నిజమే నిజమే చాలా జనం వస్తానే ఉంటారు
కంపల్సరి ఆ చూడాల్సిన స్థలం అది తిరుపతి
జనం అది ఒక పురుక్షేత్రం ఖచ్చితంగా మనం
అవును ఈసారి కంపల్స సరీ మనం మన ఫ్రెండ్స్ అందరూ కలిసి దాన్ని విజిట్ చేయాలని చాలా కోరుకుంటున్నా అది జరగడానికి ప్రయత్నిద్దాం
ఖచ్చితంగా నేను మన ఫ్రెండ్స్తో మాట్లాడుతాను అందరం కలిసి మనం వెళ్ళడానికి ప్రయత్నిద్దాం
ఓకే కీర్తనా
సరే అండి
ఓకే బాయ్
బాయ్ బాయ్